హలో
బాగున్నావా
బాగున్నా బాగి నువ్వేల ఉన్నావు
ఆ బాగున్నాయి ఏం చేస్తున్నావు
ఏం లేదు నీ గురించి ఏదో మౌనీ చెప్తుంటే వింటూ ఉన్నా
నా గురించా
మోనితోటు మాట్లాడు
ఆ సరేలే తిన్నావా
ఆ
తిన్నవా
నేన్ తిన్నా నువ్వు తిన్నావా
తినేసొచ్చ దోశ దోశ అయిపోయింది ఉప్మా చేస్తున్నారు
వచ్చేసరికే లేదా
మేము వెళ్ళేసరికి ఉండండా కొద్దిగా అయిపోయింది నవులా మా త లాస్ట్ ఇంగా
అవునా
ఆ
నైట్ రూ వర్దెన్ డిస్కషన్ ఇన్నవను బాగి
లేదు వినలేదు ఏమైంది
తెల్సదు ఇలి చెప్పులే తెలి
ఆహా లేదు లేదు నిజంగా ఏం డిస్కషన్ ఎందుకు ఆహా తెలిదు
ఎవరు అబ్బాయి వచ్చారంట హాస్టల్కి
అవునా ఎప్పుడు నయితా హలో హలో హలో లక్ష్మీ హలో
హలో
చెప్పు చెప్పు
ఇంగ్లీష్ంద అంటన్నా
ఆ వినిపిస్తుంది
నైట్ అమె వచ్చింది లెవెన్ కి
అవునా
ఆ లిష్కష్ చేయడం కోసం
ఏమో తెలిదుర
అవునా
ఆ
వచ్చారంటా
ఆ
అందుకని వచ్చింది మీరు రూమ్ లో అడగలేదా
లేదు అడగలేదె మేడము
ఏమొ అబ్బా మా రూముకి వచ్చ నిన్నె
అవునా ఉ
ఇబ్బుడు ప్రజెంట్ ఎంత మంది ఉన్నారు మీ రూమ్ లో
ప్రజెంట్ ఇప్పుడు మా రూమ్ లో ఒక ఫోర్ మెంబర్స్ ఉన్నాం
ల్ స ఆ ఏంద్ బాగి
ఫోర్ మెంబర్స్ ఉన్నారు
వీళ్ళు అంజలి శృతి వత్సాండ్రే
ఆ వస్తా అన్నారు ఏమో మరి తెలీదు వస్తారో రారొ అ
అక్క భవ్య అక్క
భవ్యా అక్క గూడ
ఆ మొ
అవునా ఎయిట్ మెంబర్స్ అ రూమ్ కి మీ రూమ్ లో
మా రూమ్ లో ప్రెసెంట్ టూ జూనియర్స్ ఇద్దరు మేము ఇద్దరు ఫోరు
ఉ
ఇంగ రిమైనింగ్ ఎవరొస్తారొ తెలిదు
అవునా ఎవరన్న రానిలే ఇంగ వన్ మంత్ ఉంటాం పోతాం గానీ
అంతే
ఫీజికి వీళ్ళు పెట్టి పెట్టడానికి ఓ రూమ్ కి ఎయిట్ మెంబర్స్ అంటే సచ్
అవును ఇంగ్ ఇంటర్న్షిప్ ఇది అది సరిపోత్ తుంది లే అవును భాగి నువ్వు వెళ్తున్నావా ఇంటర్షిప్ కి
ఆ ఒకవేళ ఇండస్ట్రీకి తీసుకెళ్తే వెళ్తా లేదంటే ఇంగ ఏదో ఒక వర్క్ చేసుకోవడమే వాళ్ళు సారు మాట్లాడుతా అన్నాడు కదా ఇంగేమి ఊ చొప్పు లక్ష్మి హలో అ
హలో
చెప్పు చెప్పు
నువ్వు వెళ్తావు తినే సొచ్చాను ఎప్పుడు మార్నింగ్ సెవన్ తర్టీికే పోయినాం
అబ్బో చాన ఫాస్ట్ ఉన్నట్టు టున్నారె వెళ్తాను నువ్వెల్లవా
ఏమో బాగి చూడాలె అదే మీరు వెళ్తారా వెళ్ల రా అని
వెళ్తాం వెళ్తాం సార్ చెప్పాడు కదా మేము మాట్లాడతాము అంటే ఇంక సార్ వాళ్ళు ప్రొవైడ్ చేసినప్పుడు కాలేజ్ నుంచి మనం పోయేకేమి
అవునవునులే ఇంక మనం పీజీ క్ కట్టుకోవాలంట
ఆ పేజీక్ ఎంత ఉంటది మహా అయితే
ఒ ఓహో అంతే ఒకటి అంతే
ఉమ్ నెక్స్ట్ మీరెళ్ళిపోతార పీజీకి
ఏమో భాగి తెలీదు
తెలీద్
ఆ కన్ఫామ్ లేదు చూడాలి అది
అందర్కి అదే బాధ మీ ఏం అనుకోలె ఇంక అసలు ఏం డిస్కషన్ కూడ చేయాల దాని గురించి
ఆ
ఉమ్ నెక్స్ట్ ఇయర్ కయితే పక్కా వెళ్ళద అయితే తెలుసు మరి ఎక్కడో అది ఏంటో అవుతుంది ఇద ఎవరుంటారు చెప్పి ఈ కాలేజ్ లో ఇంకా ఇంకా అంతా ినక వీళ్ళు వస్తారంటే కొత్త పిల్లకాయల అంత అవసరమా మనకి ఉమ్ హెలో
అర్థం కాల బాగిసా చెప్పు
వాల్లకేం లే ఇంగా కొత్త పిల్లకాయలు అంత వస్తారు కదా ఇంక మనతో ఏం పని ఉంటది అంటున్నాం హు మీ రూమ్లోకి ఎవరొస్తారంట
ఏమో బాగా తెలీదు ఆమె మానల్ని ఎవరినో వేసుకోమంటుంది
ఆ
చూద్దాం
అయితే ఇంక వాళ్ళు వస్తార్లేయితే పావని వాళ్ళు మాౌని మ్
ఆ రాజు ఒకటే
రాజొస్తుందన్నా మళ్ళ ఫస్ట్ రూమ్కి వస్తుందా
అవును సేమ్ ఫీలింగ్
ఆ
ఆ
ఊ అదేగదా చెప్పాలింక ఏం చేస్తున్నారు
ఏలా బాగ తినేసి వచ్చి ఫోన్ చూసా ఉన్నా
అంత పొద్దునేే నిద్ర లే మెస్కి వినారంండి గ్రేట్ అబ్బా
కు నుడి నాకే తెలుసు
వార్డన్ మేడం వస్తుంది హలో హలో
బయ్ బయి
ఆ చెప్పు
ఆమ వాడన్ మేడం వచ్చింటే
ఆ ఏమి ఇప్పుడు పైకి వచ్చింది
చేపిసున్నారు పక్క రూమ్ లొ
కాడ్సా అవునా మీ మీ ప మీ పక్కన రూమ్లో లైట్స్ ఫ్యాన్స్ అయ్యలా కదా
ఏష్నా రే
విండోస్ కూడా లేవే
విండోస్ చేపిస్తారు లైట్స్ ఫ్యాన్ చేస్ తారు
ఓ అయితే ఆ రూమ్ లకు షిఫ్ట్ అయిపోతర్లే
చి అ బాగోద్ పో దయ్యాలుండరు
ఏ అటు చెప్పి నువ్వు అంద నేను పంపి మాకు గమ్మనుండు ఎలా చెప్తావు నువ్వు నువ్వు కామ్కుండు వాళ్ళష్టం అది
ఆహ్ ఇష్టముందా. ఆ సరేలే చెప్పన్ లే నీ కోసం
వద్దు చెప్పద్దుప్ప మళ్ళా స్టే చేసే వాళ్ళు ఇబ్బంది అయిపోయిద్ది మళ్ళా అందరు ఇరుకు ఇరుకు సచ్చిపోతారు
లేదు లేదులే
ఆ అసలే నువ్వు చెప్ నమ్మేస్తారు అందరు నువ చెప్పా అని దెలుసులే ఏం చేస్తున్నారు మీ రూమ్ వాళ్ళు హలో హలో
ఈ రూల్ కూడా ఎయవాను ఈరు అరుర్ హలో
ఆహ్.
చెప్పుబాగ పర్వినచ ఒళ్ళు ఎక్కడున్నారు. అవునా. ఆహ్. ఇది మీ రుమ్ కదా.
అక్కడ కార్డ్స్ తెప్పిస్తన్నారంట ఆహ్ ఖాళీ రూమ్స్ లలో. చెప్పు లక్ష్మి.
పల్వయే.
ఏం ఉంది. అయిపోయిందా మొత్తం అంతా సిద్ధం. అయిపోవాలా సిద్ధమయిపోవాలా.
ఉమ్ యుద్ధానికి సిద్ధమా.
నేను సిద్ధమే.
ఆహ్.
ఏంది అది జీబ్రా కలర్ వేసినారు మన కాలేజీ లో ఏం అర్థం కాలే.
ఇది ట్రాఫిక్ రూల్స్ ఫాలో టు దట్. ట్రాఫిక్ రూల్స్.
వావ్. ట్రాఫిక్ రూల్స్. ఫాలో అవ్వాలా మనం.
రూల్ ఈస్ రూల్. రూల్ ఫర్ ఆల్.
ఆహ్ ఏమ్ రూమ్స్ ఏమో అది చూస్తూ ఉంటే ఏట్నో ఉంది అది అంత.
సర్లే ఇంకేన్ని రోజులు చేప్పు.
మనకేంలే ఇంగవెళ్ళిపో అది అయిపోయినంక వెళ్లిపోవచ్చు కానీ అన్ని పెట్టుకోవద్దు. కదా. మనం ఉన్నప్పుడే అన్ని చేంజెస్ ఉమ్.
మన ఎంట్రీతో.
ఉంటది మనం కాలు పెట్టిందే ఏ లేగ్గు పెట్టొచ్చినమో ఏమో. ఉమ్ అంతా అలానే అయితుంది స్టార్టింగ్ నుంచి మనం వచ్చినాంకనే అన్ని స్టార్ట్ అయయి పనులన్నీ. ఇంకేంటి. హ్మ్మ్ హలో చెప్పాలి
పెయింట్ పెయింట్
ఆ మా రూమ్ లో నేను చూసిన లేండి వరకు నేను కార్ సే
హ్మ్మ్ వోస్ వోస్తున్న రూమ్ దగ్గరికి
ఆ దా ఉగాదికి ఇంటికి పోవ
ఆహా పోను
మొద్లికి యళ్ లైట్స్ వేసడాని చెప్పి లైట్స్ ఏల ఫ్యాన్లలా